తా మీ అక్క ఏం చేస్తుంది ఆ వినిపిస్తుంది ఏం చేస్ ఆ
ఏం లేదు గో కూర్చొని ఉన్నాను, మీరేం చేస్తుళ్ళు
కొద్దిసేపు అయితే పడుకోవడమే తిన్నారా
ఆ తిన్నా మీరు తిన్నారా
హూ తిన్నా ఏం కూర వండినర్
నీ ఇవాళ బెండకాయ చేసాను మార్నింగ్ కూరగాయలు లేవ్ వ్ మాక్ రేప్ మార్కెట్ ఇంగ బెండకాయలు ఉంటే, బెండకాయల తోటి బెండకాయ కర్రీ చేసాను. ఇప్పుడు ఆ అదే ఉంటది తిన్నాను తిని మా బాబు ఉన్నాడు, ఆయన కూడా దినిపించి కూర్చున్నాను, మీ తోటి కాల్ మాట్లాడుతున్నా మీదేం. కర్రీ
మాది ఈ రోజు క్యాబేజీ పని
బాగుంటదా మరి
అంతేం బాలేదు కానీ ఇగ తినాలి
అవునా మీక్ పచ్చళ్లు ఏం లేవ మీదగ్ రా
ఆ ఉన్నాయి కానీ తినలేదు, కొంచెం పన్ను నొప్పిగా ఉంటే, తినకుండా అలానే పడుకున్నాను.
పన్ను నొప్ప ఇప్పుడు ఇంత చిన్న ఏజ్లా
కెనో వచ్చిన్ ఆ పన్ను రావడం లేదు ఏం లేదు పన్ను
అవునా అదృష్ట వంతురాలు అయితే అయ్ అవునా వరం నా న్ గిప్ నా గిప్పుడు ఏం రాలేదు నా మా చిన్నప్పుడు బై బర్త్ తే వచ్చినాయి మళ్ళ తరాతికి రాలేదు. ఇప్పుడు ఎందుకు వస్తాయి అయినా. ఏజ్ పెద్దగా అయితుంటే రావ్ కదా
వెన క్ కాలోస్తాయి
ఏమో నాకు రాలేదు వెనకాల రాలేదు ముందు రాలేది క్కడ రాలేదు
మా ఫ్రెండుకి కూడా వచ్చినాయంట అందుకే ఆమె నాక్ చెప్పింది ఇంకో పన్ను వస్తుంది నీకు అని నాకు తెలీదు వస్ దోరదుగాని బా నస్తుంది అందుకే తినకుండా పడుకున్నా ఇక ఫోన్ మాట్లాడదామని మీకు
అయితే నేను డిస్టర్బ్ చేసినట్టున్నా ఫోన్ చేయండి అని
అదేం లేదు
మళ్ళ
ఏం కాదు మాట్లాడాలి కదా అయిపోగొట్టాలి ఆ చేసి
దా ఆ టాపిక్ గురించి మాట్లాడొద్దు ఇంకా ఏం చేస్తులు మరి స్టడీస్ ఎలా జరుగుతున్నాయి
బానే జరుగుతుంది పొద్దున్నే కాలేజ్కి వెళ్ళి మధ్యాహ్నం తినడానికి వచ్చి మళ్ళీ సాయంత్రం మళ్ళీ హాస్టల్ కి వచ్చేసి నైట్ తిని పడుకోవడం రోజు ఇలానే జరుగుతుంది
ఉ అంతేకాదు డైలీ రొటీన్ అన్నమాట మీ వర్క్ అది మా వరకు ఇట్లా అన్నట్టు మీ వరకు అట్లా
అంతే బాబు ఏం చేస్తున్నడు
ఏం చేస్తుండా చార్జర్ వైరు కదు కదా ఛార్జర్ వైరు తీసుకొని కేబుల్ ఉంటాది కదా అది తీసుకొని నాకు గుచ్చుతుండు నాకు చార్జింగ్ పెడతుండు
ఈ మధ్య
ఉ ఆడుకుండడం కాదు అదొక సైకోయిజం
ఓహొ
ఎవరనా చార్జర్ పిన్నును కాలుకు వెడుతు ఛార్జర్ ఎక్కుతాదా ఆహా గుంచుతుండు ఒక్కటే ఆగు అణగుచ్చుతుండు ఆగు అనీ గుచ్చుతుండు
తిన్నావా మరి
రావు కొట్టుతాడు కొరుకుతాడు కొటుతాడు కొరుకుతాడు ఇదే పని ఏ ఏం పని ఉన్నదిగా
ఇంకా రోజు ఏం చేస్తున్నారు మరి
ఏం లేదు మార్నింగ్ లేచినా, సిక్స్ థర్టీ సెవెన్ కి లేచిన లేవంగానే ఫస్ట్ వాకిలు ఊడిసిన అలుకు చల్లిన ఆ నెక్స్ట్ అన్న ఈనకు అన్నం వండుతా నెక్స్ట్ మాకు అన్నం కర్రి వండాక ఇ ఉడుస్తా స్నానానికి నీళ్ళు వేడి కాంగానే ఈనకు అన్నం తినిపిచి స్నానం చేస్తా స్నానం చేసుకొని ఆయనకి స్నానం చేపించి నేను తిని జుట్టేసుకొని ఆయనన్ రెడీ చేసి బ్యాగ్ పట్టుకొని డ్యూటీకి ఎళ్ళిపోతా మళ్ళీ అక్కడ నుండి ఆ ఆఫ్టర్ నూన్ అస్ ఆఫ్టర్నూన్ ఏదైన చెపీస్ ఆ బస్సే ఆధార్ ఫ్రీ కాబట్టి బస్సు
హహ బాబుకు మరి
బాబుకి టికెట్ ఉండదు చిన్నపిల్గాడు కదా ఇప్పుడు ఏం టికెట్ ఉంటాది ఆయనకు ఇంత చిన్న ఏజ్ లా
ఉండా
మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఏం చేస్తా మళ్ళా ఆఫ్టర్నూన్ ఇనకి తినిపిస్తా మళ్ళా నేన్ తింటా ఇగ ఆయన డే మొత్తం ఫోన్ చూస్తా ఉంటాడు, నా ఫోన్ ల ఛార్జింగ్ ఉండదు, ఇగ నన్ చూడనియ్యడు, ఆయనకు నచ్చిన బొమ్మలే చూస్తా ఉంటడు, నువ్వు కూడా ఊ అను మాట్లాడు
ఆహా హా హా మీరే మాట్లాడుతుంటే మీరే మాట్లాడుతుంటే ఆ ఊ అని ఫుడు
అట్లా చెప్తనప్పుడు అవునా అట్లనా ఇట్లనా నా అనాలె కదా
ఓ
అగో మాట్లాడుతుండు, ఇంగ్ మళీ మధ్యాహ్నం తినిపి నేన్ దీని ఈవెనింగ్ మల్ల బాస్ ఏక్ కీవో ఛీ, ఇల్లుడ్చి బొల్లు దొమి బట్టల్ పిండి ఈయనకన్నం వండి తినిపిచ్చి మళ్ళీ ఇద్దరం స్నానం చేసుకొని
ఏదన్నా ఉంటదని
ఆ, మల కే పెళ్లి చేసుకోకుండి పెళ్లి చేసుకుంటే పనులు చేయాలే పెళ్లి చేసుకో ముందుకి ఏ పన్ చేసుడ్ ఉండదు పెళ్లి చేసుకుంటే పనులు వీళ్ళన్ జవరిచుడు సేసుడు ఇవే సరిపోతాయి ఇగ మనకు
పెద్ద పెద్ద పనులే అన్నట్
ఉమ్ మళ్ళా ఏమనుకుంటాన్నా అసలు టార్చర్ అది ఒక టార్చర్ మెంటల్ టార్చరు
ఆ మీ వారు ఏం చేస్ న్న వచ్చారా
ఇంకా రాలేదు ఆయనే
ఉ మంచి రావుదుంగా
ఓ చార్జర్ వైర్ తోను నన్ను కొడుతోండు పిల్లలు ఏదో ఏమో ఎప్పుడు ఏం అర్ధం గారు ఎప్పుడు నవ్వుతారో అర్ధం కారు ఎప్పుడు ఏడతారో అర్ధం కారు అయ్యో
ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు తనకి
ఇప్పుడు కూడా పర్లేదు ఇంకా టూ ఇయర్స్ పల్లె నేనా
ఉగాది ఎలా జరుపుకున్నారు
ఉగాది నా ఉగాది రోజు నాకు హలీడే లేదు ఆలా ఏం చేయలేదు ఉ ఉగ పది రోజు మా అత్తమ్మ కి ఆపరేషన్ అయితే ఆమె దగ్గరికి వెళ్ళాను ఆ రోజు హాలీడే తీసుకుని ఆమెకు ఆపరేషన్ అయ్యి హాస్పిటల్ ఉంటే చూడ్డానికి పోలేదు అన్నట్టు వెళ్ళి అక్కడ చూసి వచ్చాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు
ఇక్కడి నుంచి మా చుట్ట వాళ్ళ ఇంటి ఇలా వదురు పొద్దున్నే బలేరా కాకర్య ట్రైన్ కి మళ్ళీ దిగే సరికి ఒకటి అయింది అక్కడ నుంచి మళ్ళీగాది పదురు రావ అంటే నాకూడా అవి పూర్ణాల పూర్ణాలు చేయమని అడిగితే అవి చేసి తినేసరికి నైట్ అయిపోయింది ఉగాది అయిపోయింది
ఉ అయ్యో మంచిగా చేసారా మరి మీ చుట్టాలు ఎవరు మీ ఆ
ఆ మొత్తమ్మ వాళ్ళు వాళ్ళ ఇంటికెళ్ళి ఇగ మత్తమ్మ కొంచెం ఆరోగ్యం బాగా దని మాటయి ఎందు
ఉహు మంచిగా చేసారా మరి పూర్ణలో ఏర్నాలో అయినా ఉగాది ఫెస్టివల్ చాలా బాగా చేసుకుంటారు కదా అందరు
అండి
అన్ని రకాల ఆర్ రూచ్ లు చెడ్రుచ్ లో చైయి
అ ఇంగ వచ్చాను ఇంగ దా అన్ చేసింది
వాయిస్ మీది క్లారిటీగా వినిపిస్తలేదు బ్రే క్ అవుతుంది మధ్యలో
ఏమి ఇక్కడ సిగ్నల్ సరిగ్గా ఉండదు, బయటికి వెళ్ళలేను అందర్. ఫోన్ ఇప్పుడే చూస్తారనమాట అందరు చూసేసరికి సిగ్నల్ రాదు ఇగ సడన్ గా కూడా కట్ అయిపోవచ్చు చెప్ పలేం
ఉమ్ హ్
ఆవ్ నా
తొరంగీ దోడు మంచిగా
మంచిగానే మాట్లాడుతది మా అమ్మ నిన్ననే కాల్ చేసా ఈ రోజు కాల్ చేయలేదు నిన్న మాట్ రాడ ఏం చేసినవ్ మామ్ మీ యన్ అంటే ఏం లేదు ఉత్తిగ తిని కూ చ్చిన అన్నం వండినా అంటే ఉగాది ఎట్లా జరుప్ నవ్ మమ్మీ అని అడిగితే ఏం లేదు, ఇంట్లనే కూర్చున్నా నేను మీరు ఉంటే చేసేదాన్ని మీరు ఎవరు లే.
హ్ మేము ఉంటే చేయి అంటే మీరు ఉన్ టే చేసుకుంటరేమో ఇగ మీ అమ్మ ఒక్కతే ఉంటది కదా మీరు అంటే బాగా ఇష్టం అంటుంది, అందుకే పండుగ కూడా చేసుకోలేద్. అందుకే చేసుకోలేదు లేకుంటే పండగ చేసుకోకుండా ఉండరు కదా కొత్త సంవత్సరం కొత్త పండుగ మీరు అంటే ఎంత ఇష్టమో.
గ్గురం అనమాట మీ ముగ్గురు ఇట్లో ఒక్కరం కూడా వెళ్ళలేదా.
మరి మీ మి గిలి నా మక్కలని అంటే మీరు ముగ్గురు అన్నారు కదా వాళ్ళనీ పిలిసిందా మరి పండగ
ఏమమ్మా అమ్మ కే దేల్ వాలి మా అమ్మ నాకు చెప్పలేదు నన్ను కూడా పిలవలేదు నేన్ నాకే ఇగ సెలవులు వస్తున్నాయి మమ్మీ అత్తమ్మ ఫోన్ చేసి బాపమ్మను మా బాపమ్మకు హెల్త్ బాలేేదు ఆమెకు ఎంత బాలే డు తీసుకపోతావాని అని అడిగితే తీసుకపోతా అని చెప్పా కానీ మా బాపమ్మకి ఏం చెప్ ఇరు నేను నేను అక్కడికి వచ్చి దింపేస్తా గాని నీతో పాటు ట్రైన్ దిగను నువ్వు వెళ్ళిపోవాలి అన్నా తే నేను రాను నేను రాను అంటాన్ని మళ్ళీ నేను సూదులు వేసుకోవాలి ఆ సూదులు ఎవరు వస్తారు అక్కడ నేను ఇప్పుడు రానే రాను అంటాంది ముందే చెప్పవాని నేన అన్నా ఏం చేస్తాం ఏమ అనలేదు ఇక
ఉమ్
ఉన్ నేను వెళ్ళాలని వెళ్ళలేదు అసలు నేను ఇక్కడే ఉండేదాన్ని హాస్టల్లోనే కానీ అత్తమ్మఉక ఫోన్ చేసి రారా అనేసరి కిగా తీస్ కపోవడం కూడా ఉంది కదా అని నేవెళ్తే తనేమో రా